ఏం చేయలే ఇప్పుడే గుడికి పోయి వచ్చిన
అబ్బా నీ పని బాగుంది గుళ్ళు బాగా తిన్నావో పెరుగుతున్నావా
తిరిగిన నా ఈ రోజే కదా పోయింది
అక్కడికి కాదు మా ఎప్పుడున్న బస్సు కడి కో వచ్చినప్పుడు గుడికి పోతాలా
ఆ ఏమింది మీరైనా ముందే లేసి రాండిపోదాం అంతే కదా గుడికి వొడానికి ఏన ిషన్ గుడి బాగుం ప్రశాంతంగా ఉంటది అడ
మీ మీ నిక్కి ఉన్నదే మీరు తిగిి ఆ దిగి క్లా మా ఇంటి ఎదురుగనే స్కూల్ ఉన్నది ఆడు నడుగుద్దాం రామ్మే అంటే నేను నిద్దరు పోతున్నాను
నువు ఊరికే అడుకోడవేదప్పా అఐమిదా రాధాసలు
మళ్ళీ రోజు తగ్గలమై తగ్గగాలి మాయ డే
చూపియి ఒక బొమ్మ కట్టి పెట్టండి పెళ్లి కళ తగ్గాల యడుందాయింది ఓ అక్కనా మ్ మ్ అప్పుడ మోన్నచ్చినడు సండే ఆపద్నా
మడీ ఇగో ఇంకే పొయిన గుడికి ముగురం
అ ప్రశాంతంగా ఉంటదా
ప్రశాంతంగా నే ఉంది ప్రశాంతంగా పొయెసొచ్చిన ఇగ రేపుడికి డ్రస్ ఏ వేసుకోవాలనేది ఆలోచస్తాన
అబ్బా నీ పని బాగుంది కనీ
బాగుంటది బాగుంటది నీ పని నీ పనికేవైంది
ఆ నిజే ఆ చేసి పెడతా ఉంటే
ఏ ఎస్ అనేట తెలుచాయి
హన్నెటపుడు పడుతామ్ మేమ్ ఆ అంత ఏచ ఉంట ఆ మాత్రం పడలేమ దానికి ఏమైన్నా పని చేతులు పని చెప్పాలా వాళ్ళు అంటా ఉంటారు మనం వింటా ఉండాలి అంతే కదా
తిన్నేల
అలాంటప్పుడు చేసుకో చేత్లుంటే
చేే
అది చెయలేధ్ లే అంటవ్
చేయలేదు
అవ కావాలి ఉవ్వ కావాలి
ఊ స
అమీద్ ది వీడియో తీసినన్నావా చేస్తున్నావా
అవును కట్
కట్టిలా కిదా నాకే చెప్తా అదే
ఆహా
ఇప్పుడు ఫొన్ మాట్లాడడు
ని మొబైల్లో అ కాదా
నా మొబైల్లో కాదు అక్కి మొబైల్లో తి
అవునా
హ అప్పుడు నా మొబైల్ ఆడు నింధో పక్కనక్కి ఉనిందనే
యాడున్నాయి సామి వాన్కి ఎతుకున్న జరకవునకి
హ
లేవో క్లిప్స్ అంతేయింగ వాడు ఫోటోలు ఉండవు వీడియోలు ఉండవు హోటోల్ అయితే అస్సలు ఒక్కగుటి లేదు నా దగ్గర ఏదో మన్నది ఈసర్ కొంచం
ఎట్ట సాధిచ్చినవ్ ఇదిగుడా
ఆయనగారికి యాడ
ఎట్ రీస్ రీల్ చేపిచ్చో మే ధైర్యం చేసి
నేను ఏం చేయ పిలేదమ్మా ఆ నేను చెప్తూ తింటాడు మరి
నువ్వు చేయంటేనే చేసినాడా
లేదు లాక్కచ్చినాలే చైన్ అన్నాడు ఫస్ట్ పెట్టిందిలకి చైన్ అన్నాడు ఆ ఏం కాదని లాగిన శశి వద్దలేరా వాడ్ చెయ్యాలంటున్నాడు కదా ఆన బోన్దలేండీ జాస్ అ చేయాలి చెప్న ఇంకా ఉన్నాయి నా దగ్గర చూ
ఆహ్
ఉమ్ చూపి లేదు నేను.
నీ పక్కనే ఆమె తిరిగేదా.
ఎవరు
అబీతో
తిరుగుతే
ఎప్పుడు వీడియోలు తీయకూడదా.
ఆహ్ బోందా మాట్లాడ్నికే సరిపోదు. వీడియోలు అంటా ఫోన్ లు. నా పని లేట్ అనిపిస్తాలే స్వామి నా ముఖం అంతా చీ అనిపిస్తది ఒకసారి వీడియో తీసుకుంటే ఏమైనా.
ఎంటియా
ఏదైనా వీడియో చూస్తే మొత్తం పల్లె కనిపిస్తయి ఈ అని
అప్పా ఎండళం మని ర దలం
ఓహో. నన్ను తి కూండా తెచ్చిందా ఆహ్ ఇప్పుడు తీసర్లే ఏ అక్కి బావానింది కదా.
ఆహ్ అవునా.
ఫస్ట్ టైం చూస్తున్నా ఉమ్ సరిపోయిందిలే. చెప్పు తో అయ్యే కొన్ని అయిపోవు. ఇంకా నేను వీడియో తీస్. ఇప్పుడు ఏయ్ మీమ్స్ క్రియేట్ చేసిన. అయ్యోస్ చేయమంటావో అదే స్టిక్కర్లు స్టిక్కర్లు.
మెసేజులు పెడ్
వాడు టైపు అంతేలే. ఆహ్ ఊకే గెలుక్కోవాలని అంతే. అడుగు నువ్వే రే నన్ను అడగడం ఎందుకు. నన్నడిగేదేంది వాణ్ణే అడుగు.
పాపం మళ్లీ యాడ్ చేయలేదు కదా నువ్వు.
ఏను చెయ్యి అన్నాడు మొన్న నేను చెయ్యను పో అని అన్న.
ఉక్. నీ ఫోన్లో నుంచి కూడా వాడుతున్నాడు కదావే.
ఆహ్ హ. వన్ లాక్ మేబి పడతాడు అడ్డము.
నువ్వు చెప్పొచ్చు కదా ఎందుకు ఇన్ని సంవత్సరాలు దాచిపెట్టినావు ఇదంతా అని. పోయే ముందర పాపం విద్వాసం సృష్టించ్. అ సర్లే పోయే ముందు విద్వాసం సృష్టించేస్తున్నాడ
సృష్టిస్తనాడు ఎట్ల పోతాం కదా ఏం కాదులే అనేసి
ఎతుండాలనే
అంటే వాని మీద వచ్చిన రూమర్స్ అన్ని చెప్పినాలే
ఆ
అయి ఇన్నాడు
బావేదమ్మ.
ఆ నేను చెప్పిన ఏం కాదులే ఏమైతది బ ఇల్ ఇల్ అలవాటే గద చెప్పిన ఇట్లా ఇట్లా ఇట్లా అనేసి ఆ మళ్ళ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు అది ఇట్ల చేస
కానీ ఎవరు నమ్మలేదు లే
అన్ను లొల్లి ఏందో అది వేరు విషయం జరిగినాయి కదా ఆ మనకెంత నోరు ఆగుతద వేషిన మంది
ఎందుకే బిడ్డని అన్యాయం చేస్తా
ఏమైంది ఆరోజు
వచ్చినాయి ఎవరు నమ్మలేదు
ఏ వచ్చి నాయ ఏంటి ఎంతయి చప్ప
అదే సంతోష న్నది ఒకటే కదా
అద దాన్ని ఇప్పటికే ఆడతా
ఉ
వదిలేయండి నన్నైతే ఎప్పటికి ఏడ్పిస్తనే ఉంటా ఆ లేకపోతే అవునుయి ఆ ఒక వ వీక్ ఫైన అయితాంది బడికేరాలే
నీ పెళ్లికి పోయింది వాళ్ళ ఇంట్లో ఎవరిదో తెలిదా నీకు వాళ్లమ్మ అత్త కూతురు ఎవరిదో
ఆహా సాలు ఇవుండే ఆప్షన్లు సాల వంటనా మళ్ళ పెళ్ళికి పోని
అదే నేను అక ఈరోజు మధ్యనామె మాట్లాడుకున్న దాని గురించి
తేం ఫ డ్రింక్ చేసినాలే నేను మొన్న చూసా గమనించా త్రీ అనేసి అడినప్పుడు ఎవరో అడినారు నన్న నాకు తెలియర్ మానం వంద తమ్
అవన్నీ తెలుసా వాళ్ళ డాడీ పేరు ఏదో పెద్ద రా ఏదో ప పెద్ద వాళ్ళ డాడీ ఆ సత్ పెద్ద సత్ తినరేనా
ఓ
అదైతే వాల్ పెళ్ళి కార్డు ఇంట్లో పెదహ సత్యనారాయణ అని ఎసారంట మా డాడి పేరు ఇలా ఏసా అని పోను అడింది ఫస్టు మళ్ళీ వాళ్ళ అత్త భొంగపడుకుందంట నువ్వు ఇట్ల పెళ్ళికి రాకపోతే నీ కథ చచ్చిపోయినట్టే లేదనుకోవాలి ఇది అనే
సరే పెళ్లిి అ వారం రోజు మరి ఏ తెలియ అెండెన్స్ ఎంతతుంది ఏం చేయాలి ఒకే మ మీ ీటైన్ చేస్తా అంటే అప్పుడు ఏం చేస్తంది ఇప్పుడు ఏే రోజనా మేనేజ్ చే అటెండెన్స్ చేయిద్దామంటే ఒక్కరిే అయిపోరాకి ఎద్ సచ్చిన ఇది ఎడేద
కొద్ది వరకు ఏపియచ్చు టు
ఎవ్వరు ఏపీరు ఎందుకు చెప్తారు ఎవరైనా కానీ పిల్ల అటెండెన్స్ చెప్పుకోకపోక మీకు చెప్తారా నేను చెప్పినాక నేనే చెడ గొడుత ఆళ్లని
కానీ
అని చెప్తా మీకి అయింది రాలేరా కాదురే అయింది రాలేరా ఆయనాడినడ ఎప్ప అని చెప్తా నువ్వు వాడే చూసుకుంటాడంతా వాన్ని ఏమైనా కానీ మేము కూడా పవర్ఫుల్ వెపన్నే వాడతాం
మ్మ్ అందరు కరిపోవాల్సిందే దానికి
అదే నిజమేలే భయపడుతారు
మ్మ్ మ్మ్ అభి పన్నడంటే నువ్
అదే నిజంగా అదైతే ఆ ఐదు రతి ఇన్న బాగాైబర్తారు అసలు అంత మాట్లాడాల అంతేనే బయస్తారు
ఆది నిజమే మై ఏందీ మై ఈ అమ్మాయి అక్కి నువ్వేలు డీపీ చూసినవా
అవును నేను కూడా మొన్న అభిదలో చూస్తున్నాను పి ఏఐదు అక్కకి ఆ ఏ ఊరు అతున్నారు తెసా సడన్ గా చూసి
ఇకానీ కొంచం మూతి ముతీ కనిపెట్టి నేను అన్ని సప్పు పెట్టి సప్పు పెట్టింద ఫస్ట్ టై చూడ్డా మాలుగ చులా ఎప్పుడుదుో నిన్నమ ప్రొఫైల్ ఎందుకు ఓపెన్ చేసలా మనం ఆ ఎ ఉంది దా
ఇద నెంబరు
హస్పిటల్కి మ్మ్
నా దాంట్లో బిడ్జ నెంబర్ బ్లాక్
నేను వాట్సప్ ఇస్ ఇటాదనా కనిపెట్టొచ్చాము కానీ వాట్సాప్ లో అయితే అమ ఫెవరెట్ ఎమి ఫెవరెట్ ఎవరిదో లే అనుకున్నాను అయితే సందే అది మ్మ్
మనం వాడు దాంట్లో చూసి చూపించిన ఎవరు ఈడ గెస్ చే అన్నేసి
మ్మ్
ఫోన్లోనే ఇల్ అదనేే చల నీనే కనుక్కాల బమలు కనుక్కున్నా అవే బాగున్నాయి కళ్ళునీీళ్ళ అ చెప్ప అసలు అవి అర్థమేటట్టున్నాయి ది అనేసి చెప్పడము బాధదా
చూసిన వెంటనే
నేనే కొంసేపు ఆలోచించ్చా అంటే ప్రొఫైల్ తీసా కదా వేరే వాళ్ళలే మోలే అనే మీరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఎవరినా వేరే వాళ్ళు అవ్ ఆ ఏమిటిన్నాయికదా అసలు కట్ చేయి ఎదోటి చేద్దాం